హలో
హలో
హా అక్క
చెప్పా ఇప్పుడేం చూప్తా ఒక్క నిమిషం చూస్తున్నా నేను
మ్మ్
సినిమాదిద హిహి స్టడీ గురించి మాట్లాడదాం ఇంక ఇక్కడ ఓకే కరియన్ నీది కో ఎడ్యుకేషనా
ఆ అవునుకో ఎడ్యుకేషన్ మీది చిన్నప్పనుంచి కో ఎడ్యుకేషనే
ఫ్రెండ్స్ ఉన్నారా మరి మంచిగా
ఉన్నారు ఒక గ్యాంగ్ ఉంటంది మన ఒక ఫోర్ దాంట్లో థర్టీన్ మెంబెర్స్ ఉంటారు బాయి్స్ ఫోర్ మెంబర్స్ గర్ల్స్ నైన్ మెంబెర్స్ ఇ ఎక్కడికైనా తిరగడం ట్రిప్ వేయడం వాళ్ళతోనే
ఇప్పుడా పాతదా
ఇప్పుడు ఇక్కడ ఫార్మసీలో ఉ ఇ చిన్నప్ప నుంచింటిథర్టీన్బ ఆ ఆ వయిస్ బయిస్ ఉంటరా
ఆ బోయిస్ గల్స్ కమ్మండే
ఆ
గర్ల్స్ సిక్స్ మెంబర్స్ మీత మొత్తం బాయ్స్్
ఆహా మాదాంట్లో బాయ్స్ తక్కువ ఉంటారు గర్ల్స్ ఎక్కువ ఉంటారు ఎక్కడైనా అంతే మే స్టార్ట్ ఇక ఇంటర్ లో అంటే అసలు ఎవరితో మాట్
ఇంటర్లో కరోనా కరోనానే అయిపోయింది లేగాని ఇంటర్లో అంత అటాచ్మెంట్ ఎవ్వరితోని లేదు ఉంది కో ఎడ్యుకేషనే గానీ అటాచ్మెంట్ అంత లేదు
హ్మ్ గర్ల్సే ఓన్లీ గర్ల్స్ మాత్రం చాలా ఫ్రెండ్స్ ఉన్నారు కాని బాయ్స్ లో అయితే ఎవ్వరు తెలిదు ఇంకా మాకు టూ సెక్షన్స్ కాబట్టి అసలు మాకు బాయ్స్ అసలు ఒక్కరు కూడా తెలిదు
అంటే హ్మ్ నీ కన్నా ఉన్నది మాకు అసలే లేదు మాకు ఒక సిక్స్ మంత్స్ ఉన్నది అంతే కాలేజ్
అవునా మాకుండే మాకు ఫస్ట్ ఇయర్ నుంచి కాలేజ్ ఉంది కాకపోతే ఆఫ్ టైం ఉండే
ఫస్ట్ ఇయర్ లో ఆ త్రీ మంత్స్
హ్మ్
హ్మ్ తర్వాతకి క్లోజ్ అయిపోయింది మళ్ళీ గ్యాప్ వ చ్చింది గ్యాప్ తర్వాత సెకండ్ ఇయర్ కూడా ఒక సిక్స్ మంత్స్ అంతే
ఊమ్
ఆ సిక్స్ మంత్స్ లో ఇంకెవరు పరిచయం అవుతారు ఎవరు క్లోజ్ అవుతారు ఎవరు మాట్లాడతారు అది మెయిన్ థింగ్ ఏంటంటే కాలేజ్ హాస్టల్ వాళ్ళతోని ఆ మాట్లాడకాపోయేటోళ్ళం ఆ
తెన్త్
టెన్త్ నుంచి హాస్టల్
నువ్వు టెన్త్ నుంచి హాస్టల్ ఆహ్
ఉమ్
హ్మ్ హు
పక్కనే డాడీ ఒక త్రీ డేస్ ఒకసారి వస్తుండే పోతుండే వస్తుంది టెన్త్ కాబట్టి ఉన్నామని ఫోర్స్ చేస్త కాబట్టి ఉన్నాం
అవునా
ఉమ్ స్టడీకి ఇబ్బంది అవుతది మీరు ఫోకస్ చేయలేరు ఇంటికెళ్తే తే అనేసి హాస్టల్లో లో ఉంచుకున్నారు టెన్త్ వాళ్ళని అందరు
అవునా ఓ కాలేజ్ వాళ్ళే ఉంచుకున్నారా
ఆ స్కూల్ వాళ్ళే
సారీ స్కూల్
ఉమ్ స్కూల్ వాళ్ళే ఆ ఫోర్స్ చేసిర్రు పక్క ఉండాల్సిందే టెన్త్ వాళ్ళందరూ అని చెప్పేసరికి ఉండాల్సి వచ్చింది
మేము అట్లా హాస్టల్ల్లో ఏం లేము గాని హ్మ్
అస్సలు ఉండలే ఎప్పుడు ఉండలే ఆ మ్యాక్స్ నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా అయినా సరే మమ్మీ తోడు లేంది నేను వెళ్ళను ఉమ్ అసలు ఉండకపోయేదాన్ని మమ్మీని డాడీని వదిలేసి అస్సలు ఉండకపోయేదాన్ని అదే అసలు ఎట్లుంటావు ఏమో ఎట్లుంటావో ఏమో అని మస్తు ఫోర్స్ చేసి
హ వన్ మంత్ ఒకసారి కూడా ఇంటికి పంపించలేదా
ఆహా ఉండాలి ఉండాలి అని అంటే సరే అనేసి ఉన్నాం ఉన్నాం ఇంకా అది చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళే కదా లకేజీ కేజీ యూకేజీ నుంచి వాళ్ళే ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఇంకా సారు కూడా మస్తు ఫుల్ క్లోజ్ నువ్ అట్లా ఉన్నాం ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా డాడీ కూడా ఒక సెవెన్ డేస్కి త్రీ ఫోర్ డేస్ కి ఒకసారి ఒకసారి సండే సండే వస్తుండే
ఊహు
ఊ
మాకైతే మొంగైతే సెవెన్ ఆ మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళి మళ్ళీ నైట్ వస్తుండే నైట్ నైన్ కి వస్తుండే ఇగ ఎయిట్ థర్టీ వరకు కాలేజ్ స్కూల్లోనే ఉంటుండే టెన్త్ లో
ఉ ఆ ఇదే మార్నింగ్ స్టడీస్ కి ఇబ్బంది అయిద్ది మీరు మీరు ఇంటి నుంచి వస్తే మార్నింగ్ మార్నింగే రావాలి లీ జర్ నేటి అవసరమా మీకు హాస్టల్ ఉండండి ఉండ‌ండి అని ఫోర్స్ చేస్తే హాస్టల్ ఉన్నాం ఇగ
దగ్గరా స్కూల్ దగ్గరే గదా మీకు
దగ్గర్నే
ఉ అయినా దగ్గరున్న కూడా స్కూల్లు హాస్టల్నే ఉన్నారా ఇగా
ఉ దగ్గరలోనే ఉన్నది ఇగ హాస్టల్ల ఉండమని చెప్పిరి కాబట్టే ఉన్నాం ఇగ ఎన్నీ వస్ సిక్స్ కిలోమీటర్స్ హుమ్మ్
నేను సెవెన్త్ వర్ కి ఇంటి దగ్గరే ఎయిత్ నుంచి వేరే స్కూల్
ఉమ్ నే నైన్త్ వరకి ఇంటి దగ్గర నుంచి వెళ్ళినా వచ్చు నాన్లేగాని టెన్త్ లో ఇంగ ఉండాలని ఫోర్స్ చేస్సా ఉన్నా ఇగ అమ్మ ఉన్నదేమో బెటర్ అయింది చెప్పాలంటే ప్చ్ అలవాటు అయిపోయింది
హ్మ్
అసలు పేరెంట్స్ ని వదిలి ఒక్క నైటు కూడా ఉండకపోయేదాన్ని
కానీ హాస్టల్ బెటర్ అనిపిస్సది అట్ల ఉంటే ఆల్వాటు అయిపోద్ది ఇంగా హమ్ నేనైతే హా ఇంటర్ కూడా అక్కడే ఇంటి దగ్గరే
ఉమ్మ్
హో ఇగ ఇక్కడ ఫార్మసీ అప్పుడేం ఇప్ ఒక వన్ వీక్ చాలా ఏడుస్తుండే
వే నేను కూడా ఏడ్చిన ఈవెన్ థో నేను టెన్త్ హాస్టలే ఇంటర్ హాస్టలే బీటెక్ వచ్చినాంక కూడా ఏడ్చినా నేను ఒక టెన్ ఒక టెన్ ఎవ్వరు లేరు కదా తెలిసి నవాళ్ళు ఎవ్వరైనా ఒక్కరైనా ఉంటే ఏం కాదు
ఆ
ఒక టెన్ డేస్ దాకి ఏడ్చినా అందరం ఇంకా ఆ రూమ్ కి అందరం అప్పుడే కొత్త ఇంక ఓకేలే అని కంబైండ్ అయిపోయినాం ఇగ
మేమైతే మా ఇంటర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫార్మసీ లో ఫైవ్ మెంబర్స్ ము ఉన్నాము దాంట్లో ఒక్కమే నా స్కూల్ ఫ్రెండ్ అయినా కూడా ఇగ ఇంట్లో వాళ్ళని వదిలేసి వస్తున్నామని అసలు వాళ్ళు ఇగ ఇట్లా వెళ్ళలిపోతు మంచిగానే ఉండే అప్పటి వరకి, వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు చూడాలి ఇంకా మేము ఏడుస్తూ. స్తనే ఉన్నాం ఏడుస్తనే ఉన్నాం
నీకంటూ అట్లన్న ఉన్నారు. నాకు ఎవ్వరు లేరు ఆ ఒక త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత. తెలిసింది అనమాట టెన్త్ బాయ్స్ ఉన్నారు అనేసి
అవునా బీటెక్ లోనా
ఆ బిటెక్ లో హమ్మయ్య అనుకున్న కొద్దిగా
ఇంటర్ లో మీరు ఒక్కరేనా
ఆహా హా
ఇంటర్లో కూడా ఒక్కరేనా
ఆ ఇంటర్లో ఇంటి పక్కల ఆమె ఉండే
ఆహా
క్కలమె అంటే సీని ఆ సేమ్ క్లాసే మేం కానీ ఆమె గవర్మెంట్‌కి ఎళ్లినందుకు వ న్ ఇయర్ సీనియర్ అయింది నాకు మేమిద్దరం ఫ్రెండ్సే నేను ప్రైవేట్ కెళ్ళా కాబట్టి వన్ ఇయర్ బ్యాక్ అయిపోయా హ్మ్ ప్రైవేట్లో నర్సరి ఎల్కజీ యు కేజి ఉంటాది వాళ్ళకి గవర్మెంట్లో ఉండదు కదా అలా అనేసి నేను ఫస్ట్ ఏ జాయిన్ అయ్యా ఇంకా వన్ ఇయర్ ఆమె కొద్దిగా ముందరకున్నది ఆమె సెకండ్ ఇయర్ ఉండే నేను ఫస్ట్ ఇయర్ ఉన్నా ఇంకా ఆ ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ మంచి ఇట్లా ఉన్నాం ఉన్న తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అ‌యితారు కదా అనేసి ఇంకా మింగిలప్ ఇంకా పక్క బెడ్ వాళ్ళు ఇంకా క్లోజ్ అయిపోయారు ఇంకా లైక్ తీసుకుందాం ఇగ
హమ్మయ్య అంటే అవుతారు కాకపోతే మనకి వాళ్ళను వదిలేసి వస్తున్నామనేసి ఒక టెన్షన్
ఇంక ఇంటి పక్కనమెనే ఉన్నది కదా ఫ్రెండే చైల్డ్హుడ్ ఫ్రెండే చిన్న ప్పనుంచి అనేసి కొద్దిగా ఏ మన పల్లెలో అని ఈ బీటెక్లోనే ఎవ్వరు లేక పోయేసరికి హ ఘోరం భయమేసింది బయటికి ఎళ్లాలన్న హైడ్రబాడ్ కదా హ్మ్ ఇం కా భయం అయిది ఎడికెళ్ళాలన్నా ఎట్లా ఉంటారో ఎవరికి తెలియదు కదా
ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంటది అక్కడ ప్రతి సిగ్నల్ అమ్మో చాలా రష్ ఉంటది
మ్మలో తెలియదు ఎవర్ని నమ్మకూడదో తెలిదు
ఈవెన్ గర్ల్స్‌ని కూడా అసలు నమ్మేలా లేదు అస
అసలు లేదు ఇంకా ఆళ్లు పరచు ఇంగ ఆళ్లు ఉండారని కొద్దిగా వచ్చేసరికి ఇక కొద్దిగా ధైర్యం వచ్చింది ఇగ ఓకే మనోళ్ళు ఉన్నారు కదా అనేసి ఇంకా
మీతో టెన్త్ ఫ్రెండ్సు
హ్మ్ క్లాసులు వేరు కదా బ్రాంచ్లు వేరు కదా
ఓకే బ్రాంచ్ వేరేనా కానీ కాలేజ్ మీ కాలేజే
కాలేజ్ మా కాలేజే పక్కపక్కనే ఉంటాం
ఇంగ్ టూ మంత్స్ అయితే అయిపోద్ది ఇంకా మీ బీటెక్ కూడా హ్మ్
అది ఎలా అయిపోతుందో కూడా అర్థంమైతలే
తే మాది కూడా చూడగానే త్రీ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయ్
హుమ్మ్ మంచిగా అయిపోతున్నాయి అసలు నెక్స్ట్ ఏం చేయాలా కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలు ఏం చేయాలో అ
నెక్స్ట్ ఏం చెయాలి అనేసి అవును
క్వశ్చన్ మార్క్ పడిపోతున్నది అసలు ఇంక అబ్బా ఇంకా
ఇది అయిపోతుందని టెన్షన్ కన్ ఇది అయిపోతుందన్న హ్యాపీనెస్ కన్నా నెక్స్ ఏం చేయాలని అసలు టెన్షనే ఎక్కువ ఉంటది
టేంక్షనే ఉన్నది ఏం ప్లేస్మెంట్స్ వస్తాలేవు అసలు సాఫ్ట్వేర్ మొత్తం ఇంకిందకి దిగిపోయినది అదే‌ భయ మైతున్నది
ఏ మొత్తం ఏఐ వస్తుంది ఇగ
మొత్తం దిగిపోతుంది అదే భయమైతుంది ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి ఇంత ఇం త చదివి ఇంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత జాబ్ చేయకపోతే వేస్ట్ ఉంటది
అవును హ్మ్
అన్నీ ప్రెషర్లు ఇట్లా పడుతున్నాయిలే కానీ పైకి ఏదో ఉన్నాం అంటే ఉన్నాం ఉహు హ్మ్
హ్మ్
అన్ని ఎలా వస్తున్నాయ్ తెలుసా ఈ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వస్తున్నాయ్ అ అవి కూడా వేస్ట్గా వస్తుంది
ఆ ఫిఫ్టీన్ థౌసండ్ అసలు వేట్టు సారిపోవ్ గదా అక్క
ఏం సరిపోతేయిరా అటు పోయినామా హైటెక్ సిటీ సైడ్ జాబ్ చేయడానికి పోతే హాస్టల్ ఫీజే ఎయిట్ థౌజండ్ ఉంటది
ఫీజే ఎయిట్ థౌండ్ నైన్ థౌసండ్ దాంలోకిల్ పోతే మొత్తం మనం మిగిలేది ఫైవ్ థౌజండ్ ఉమ్ అసలు ఏమి ఉండదు ఉమ్ మేము చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్స్ లో చదివి ఇలా వన్ ల్యాక్ వన్ ల్యాక్ అ ఇయర్లీ ఇయర్లీ ఆ సరే అక్క ఒకే